హలో
అలో సార్ అలో మేడం గుడ్ మార్ గుడ్ గుడివ్నింగ్
గుడివ్నింగ్ సార్ ఎల ఉన్నారు
మేడం హలో బావున్న మేడం ఫైన్ మేడం
చెప్పండి సార్
హలో
సార్ చెప్పండి
ఆ హలో ఇనిస్ట్ ఇంపడుతుందా మేడం
ఆ వినిపిస్తుంద్ సార్ చెప్పండి
ఆ చెప్పండి మేడం ఎట్
ఆట్ సార్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయట కదా మీరే కదా ఇంటర్గేషన్ ఇచ్చేది
ఆ అవును మేడం
ఎలా జరుగుతున్నాయి అండి
పర్లేద్ మేడం ఎగ్జామ్స్ బానే జా జరుగుతున్నయి
అదే పిల్లలకి ఫోర్ డే యాప్ వొచ్చిందా ఈసారి అంటే త్రియర్ నోటీసు గదా
ఆ అవునండి ఆ అవునవును అవునండి
ఓ అంటే పిల్లలనుండి రెస్పన్స్ల్ ఎలా అండి
పిల్లల్నుంచి రెజ్బాన్స్ అంటే స్టడీ కోసం ఫోర్ డేస్ గ్యాపొచ్చినయి గదా పర్లే మేడం వాళ్ళు ఎడ్యుకేషన్ ఎజ్ చదవ ఆ ఫోర్డేస్లో మంచి స్టడీ బా చదువ్ కొని ఎగ్జామ్స్ రాయటానికి బాన్
ఒకే ఒకే ఏంటింటే నా వచ్చిన కంప్లైంట్ ఇ యాలంటే ఆ ఫోర్డేస్ వొచ్చాయి మరి ఫోర్ డేస్ అవసరమా ఒక టూ డేస్ ఇస్తే సరిపోయేది గదా అని అంటున్నారు మిగతా పిల్లలు గూడా అలాగే అనుకుంటున్నారేంటి
అయితే కొంతమంది పిల్లలెట్లాంటే ఫోర్ డేస్ గ్యాపొచ్చింది గదా ఆ ఫోర్డేస్ లో స్టడీ అనేది మంచిగా ప్రిపేర్ కావచ్ చని కొంతమంది అంటుర్లు కొంతమంది అట్లుంట అంటే టూ డేస్ వొస్తే బాగుండుగనీ కొంతమంది ఆంట్
ఒకే ఒకే
ఉమ్
ఇప్పటికీ ఎన్ని పేపర్స్ అయ్యాయి సార్ త్రీ పేపర్స
ఆ త్రీ పేపర్స్ అయిపెయినయ్ మేడం ఇప్పటికి
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనుకుంటా గదా
ఆ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ త్రీ పేపర్స్ అయిపెయినయ్ మేడం
తెలుగు పేపరు మాక్సిమం పిల్లల్కి టఫ్ గా అనిపిస్తుంది అని జెప్పేసి అం అన్నారు
ఆ అవును మేడం తెలుగు ఫస్ట్ టఫ్ఫ్ ఉంటది తెలుగు, ఇంగ్లీష్ టఫ్య్ ఉంటది మేడం
పోతుంది కానీ సారంట
అవునవును మేడం ఆలో
మయ్యేటప్టకీ మాకు తెలుగు రావట్లేదు అనే టువంటి భావన వాళ్ళ లోపల ఎక్కువ ఉంది అంజెప్పేసి అంటున్నారు
అవును మేడం ఎందుకంటే ఇప్పుడు మొత్తం అన్ని స్టడీ ఫర్ నెక్స్ట్ మ్యాథ్స్ మేడం నెక్స్ట్ మ్యాథ్స్ ఇప్పుడు ఎందుకంటే ఎ ఎడ్యుకేషన్ మొ ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి తెలుగు టఫ్ అయితన్దంట పిల్లలకు
వాళ్ళు కూడా అదే ఇంకా మాకు టెన్త్ పోతే ఇంకా వేరే సబ్జెక్ట్స్ తీసుకోవడానికి ఉండదు తెలుగు అస్లె అసలే తీసేసుకోము అనే రిలాక్స్యిడ్ గా ఫీల్ అవుతుందంట
అవును మీరెం చేస్తరు మేడం
సొనకి సోసైటీది
హలో మీరేం చేస్తార్ మీరేం చేస్తారు మేడం
అది తప్ప వేరె ఆప్షన్ ఏం ఉండవ్
అవునవునండి
అ సార్ వినిపిస్తుంది చెప్పండి
ఆ కొద్దిగా బ్యాస్ బ్రేక్ అయితుందండి మ్యాథ్స్ కొద్దిగా టఫ్ వస్థాదట మేడం మ్యాథ్స్ పేపర్ అనేది టఫ్ ప్పోస్తెనే స్టూడెంట్స్ లో కొద్దిగా భయం అనేది ఉంది
మీరు మీ పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యారు మీ స్కూల్ లో పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యారు మ్యాథ్స్ ఎగ్జామ్
మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం పిల్లలు చాలా భయందోలంగ ఉన్నరు ప ప్లస్ ఇప్పుడు ప్రెపెరింగ్ చేస్తుండు ఈ ఫోర్ డేస్ టైమ్ లో సుతం మ్యాథ్స్ ప్రిపేర్ అయిండు
ఓకే ఓకే అంటే భయం ఏంద్ క్ సార్ వాళ్లు ప్రిపేర్ అవ్వకన లేకపోతే ఫ్యాకల్టీ భలేకనా
ప్రిపేర్ అవ్వకనే మేడం ఫ్యాకల్టీది ఏముంది ఫ్యాకల్టీ చెప్తరు మ్ చెప్తరు కానీ వీళ్ల దగ్గర ఇంట్రెస్ట్ లేకనే ప్రిపేర్ గాకనే
ఓకే ఓకే ఓకే కండక్ట్
అవునవును మేడం మీరే మీరేం చేస్తరు మేడం హలో
అటువంటి ఏమన్న కండక్ట్ చేస్తూ ఉంటార క్వశ్చన్స్
హలో మేడమ్
ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైతే టఫ్ పేపర్ ఉందో
ఆ
దానికి సంబంధించి సెషన్స్ ఏమైన్న కండక్ట్ చేస్తారా మీ స్కూల్లో
లేదు లేదండి లేదండి
ఆ అంటే ప్రిన్సిపాల్ ఏం పట్టించుకోరాన్ మాట
ప్రిన్సిపాల్ పట్టించుకోడు మేడమ్ ఎందుకంటే టఫ్ ఉన్న పేపర్ అనేది మేమెం పోయిన సిలబస్ ఉంటది గాద ఎగ్జామ్ పైన ఇయర్ ఉంటది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతది మ
ఓకే
ఉన్నది గ టూ థౌజండ్ ట్వెంటీఫైవ్ లో అది ఎగ్జామ్స్ త్ ఆ ట్వెంటీఫైవ్ లో జరిగిన యాన్యూవల్ ఎగ్జామ్ ఉంటది గదా ఆ పేపర్ ను బట్టి మేము చెప్పడం జరుగుతది మేడమ్
అంటే లాస్ట్ వన్ ఇయర్స్ పేపర్స్ ని మనం కంపేర్ చేసుకుంటూ ప్రిపేర్ అయిత్ తే వాళ్ళు గెట్ ఇన్ అవ్వలేరంటార అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మర్క్స్ వీళ్లకి ఆ ఎయిటీ కూడ రావంటారా
ఫిఫ్టీ మార్క్స్ లో ట్వెంటీఫైవ్ మార్క్స్ అయినా హల్లో ఉంటాయ్ ఇగ అలా వచ్చే పేపర్లో ఇలా వస్తయని నమ్మకం
ఓకే అంటే బ్రాకెట్ లో చేయ్ లేక్ పొతున్నర టల్
ప్రాక్టీస్ చేస్తారు మేడం
ఓకే ఓకే ఇంకా వాళ్ళక్ సార్ నేనొచ్చేసి చైల్డ్ సైకాల్జిస్టు
చైల్డ్ సైకాలజిస్ట ఓకే మేడం
అవునండి
ఆహా
సో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో జెశ్ స్తూ ఉంటాము ఎక్కువ్ సబ్జెక్ట్స్ ఉంటాయ్ పిల్లల కోచ్చేసి
అవును మేడం అ
పుల్స్ లో ఒచ్చేసి బి
అవును టీచింగ్ ఫిల్డ్ మేడం
ఆ టీచింగేనాండి
టీచింగేనా
టీచింగ్ అండ్ గైడెన్స్ కంప్లీట్ మొ ఉంటయి అ మార్నింగు చ మార్నింగ్ ఎయిట్ నుండి ఇవ్నీంగ్ సిక్స్ థర్టీ వరకు ఉంటుందండి
టైమింగ్సా
ఆ ఇంకా వాళ్ళకి ట్యూషన్ కూడి ఇక్కడే ఉంటుందన్న్మాట
ఎక్కడ హైద్రబాద్ ల్నే
అవ్ను సేమ్ స్కూలోనే ట్యూషన్ ఉంటుంది సో ట్యూషన్స్ గుడ మేమే తీసుకోవాలి ఇగ
చైల్డోచ్చేసి ఇప్పుడు టెన్త్ వరక మేడం
లేదాండి ట్వీల్వ్త్ వరుకుంటుది టైం
అంటే ఇప్పుడ్ ఇంటర్ సిలబస్ వరకు ఉంటదా అవునవున అంటే క్లాసెస్ మీరే తీస్ కుట్ర మా
అ క్లాస్సేసు నేను కొన్ని తిస్కుంటాను అంటే నాది సైకాలజీ కాబట్టి నేను సైకాలజీ సబ్జెక్ట్ తీస్కుంటను ఇంక గైడెన్సింగ్ కౌన్సిలింగ్ నేన్ తీస్ టాను రిమైనింగ్ సబ్జక్ట్స్ అనేవి వేరే ఫకల్టీ తీసెస్కుంటారు
ఇప్పుడు సైకాలజీ అంటే పిల్లలక్ కు అంటే ఇప్పుడు ఎట్లా బుక్స్ ఉంటాయా వేరే మీరు వేరే సబ్జెక్ట్స్ వేరే ఉంటాయ
నోనో సబ్జెక్ట్స్ కి వీళ్ళకి ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటాయి అది కూడా ఒక సబ్జెక్ట్ వీళ్ళకి
అవ్నా మేడం అంటే ఇప్పుడు డైలీ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయ్ మేడం
డైలీ అంటే అప్ టు సిక్స్త్ స్టాండర్డ్ వరకు వచ్చేటప్టికి వీళ్ళక్ కి ఎయిట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కార్కులం క్టివిటీస్కి సంబంధించి అ కొన్ని బుక్స్ అన్మాట ఆ ఫైనల్ క్లాస్ వాళ్లకోచేటప్పడ్కి వీళ్ళకి ఆల్మో స్ట్ నైన్ టు అ లెవెన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయ్ మనకి అ అ జోగ్రఫీ ఒచ్చేసి హిస్ట్రీ ఒచ్చేసి ఇలా కలిపి ఉంటుంది కదా సోషల్ స్టడీస్ అని జన్రల్ స్కూల్స్ లో వీళ్ళకోచ్చేసి డివైడ్ చేస్తరిక్కడ
ఆహా హ
ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా డివైడ్ చేస్తారు ఇంకా ఎకానమీ డివైడ్ చేస్తారు
అవునా అంటే ఇప్పుడు మీరు ఎక్కువ సైకాలజీ అంటే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బా పెద్దగుంటయ ఎక్కువ ఎక్కువ ఫిజిక్స్ ఉంటదా
ఆ నోనో సర్ వీలాగ సైన్స్ రిలేటెడ్ గా ఉంటుంది సైకాలజీ అంటే
అవునా మేడం అంటే స్పెషల్గా మీరేమన్న స్పెషల్ క్లాసు తీస్ ఒకే మేడం
ఆ స్పెషల్ క్లాసెస్ అంటే వీళ్ళకి మార్క్స్ స్కోరింగ్ తక్కువోస్తుంటయ్ కనీ అల్లరి ఎక్కువ చేస్తున్నార దే కొంచమంది పిల్లలు డల్ గా ఉంటూ ఉంటారు ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉంటారు సో వీళ్ళని మనం అబ్జర్వ్ చేసి వీళ్ళకి స్ స్పెషల్ క్లాసెస్ అనేవి తీసుకోవాలి
అవునా మేడం అంటే మీకు హాల్డేస్ ఉంటాయ మేడం
ఆ ఉంటాయండి
బ్లాంక్ అంటే సండే హాలిడే ఉంటయా సండే సెకండ్ సాటర్డే
చాలా వరకి తక్కువ
సెకండ్ సార్డే తక్కువ ఇప్పుడు ప్పుడు ఫెస్టివల్స్ కుంటయ
ఫెస్టివల్ హాలిడేస్ ఉంటయి కాబోతే మనకి బయటిచ్చినంత ఎక్కువగా ఇవ్వరు బ్లాంక్
అంటే ఇప్పుడు అకేషన్సలా తీసుకోవచ్చా సిఎల్ సిపిఎల్స్ హలో హలో
ఇబ్బందుం
హలో
సర్ చెప్పండి వినిపిస్తుంది
వినిపిస్తుందా మేడం అయితే అకేషన్స్ కి తీసుకోవచ్చా మీరు హాలిడేస్ మీరు
కోచ్చు ఆ పేమెంట్ అనేది కట్టవుతుంది లేకపోతే ఎక్కువ తీసుకుంటే
అవునా మేడం అంటే ఫెసిటివల్స్ ఉంటాయ మేడం ఫెసిటివల్స్ కు మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రే షన్ చేసుకుంట్రూ మేడం
ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేవి టీచర్స్ పిల్లలు అందరు కలిసిచేస్కు కుంటారండి స్పెషల్ గా పిల్లలతో చేపించడానికి ట్రై చేస్తాము ఆ ఆ స్టేట్ కి పలానా స్పెషల్ ఆ ఫెస్టివల్ ఉంటుంది కదా లైక్ తెలంగాణ అనగానే బతుకమ్మ అని లేకపోతే ఆంధ్రా సంక్రాంతి ఇలా ఒక్కొక్క స్టేట్ కి ఒకొ డిఫరంట్ పండుగలుటాయ్ కాబ ట్టి ఆ స్పెషల్ వాటిని తీసుకుంటాము ప్రత్ పండుగనే చేయాలి అని అంటే అది మనకు కష్టమ ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఇది సో స్టేట్ కి ఒకటి యూనిట్గా ఉంటుంది కాబట్టి వాళ్లు ఫెస్టివల్ని తీసుకొని అది వాళ్ళకి తెలిసేలో ఆ సెలబ్రేషన్ ఉంటది
అందులో ఓకే ఓకే మేడం ఆ ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యు మేడం థ్యాంక్ యూ వెరి మచ్
బ్లాంక్